హలో
హలో బాగున్నారాండి ఎలా ఉన్నారు
అవన్నీ మాట్లాడకులే అవసరం లేదు అనూష అ హలో
హలో
అవన్నీ మాట్లాడవచ్చండి మామూలుగా మాట్లాడితే సరిపోతుంది అమ్మ
సరే లే మామూలుగా మాట్లాడు
హ డబ్బులు ఇచ్చింది వస్తుంతమ్మా కానీ తీసుకోలే
పేర్లు చెప్పద్దు
మర్చిపోతు నేను కూడా ఫ్లోలో వచ్చేసింది తిన్టి నువు
తిన్న
చికెన్ పులావ్
పొద్దు నుంచి చికెన్ నిన్నటి నుంచి చికెన్ నేనా
నేన్న తినలే చికెన్ ఆ తిన్న పోతే ఫో ఈసా ఏంట్లో అసా
ఎస్
మీ తమ్ముడు వచ్చినాడా
వాడ నిన్న వచ్చడ వడ నిన్న వచ్చోడు
అవునా రేపుస్తాడు అంటివి.
లేదు మళ్ళా ఫోన్ చేసి వస్తాను వస్తాను అని పడితే ఇంకా. సరేని రమ్మంటవి
అ
అ పరస్క ఇట్లా ఒరోజు వచ్చిపోతారా.
ఊ హా
ఊహ అద నేను అడుగుత నిన్న
వస్తాము.
ఓ రోజు కాదు ఓ రోజు తెరు ఏ అయిండు నైట్ ఉండాలి సెప్తారు హ
వస్తాం వస్తాం
ఓ రోజు కాదు పొద్దునుంచి సాయంతి కాదు
ఊ
యూ హెవ్ టు ఎగ్జిస్ట్ మినిమమ్ వన్ ఆర్ టూ డేస్.
వంటలు బాగా చేస్తావు నువ్వు
నేనా బాగా చేయను టెస్ట్ చేస్తా
అవునా నీకు బాగా వచ్చా రెస్ రెస్ పీ చెప్పు నీకు బాగా వచ్చు రెసిపీ
టీ కాఫీ అండ్ ఎగ్స్ ఉడకపెడతాం
ఊ
ఎగ్స్ ఉడక పెడతా బాగా టీ, కాఫీ
ఉ
చికెన్
ఊ
ఇకే నింకా ఉ కొన్ని కొన్నంతే ఈజీవి
ఓకే మె నిడైజీస్
ఏమి లేవు నా డైలీ రొటీన్ ఏమంటది పొద్దున్న లేడికి లేసి కాలేజ్ టైమ్ అయితుందంటే టిఫిన్ స్కిప్ చేస్తాము. లేకుంటే ఎ ఎగ్స్ బాయిల్ చేసుకుని తినేసిపోతాం స్ ప్రోటీన్ లంచ్ కరెక్ట్ వచ్చేది కరెక్ట్ వన్కి వస్తాం కదా ల మధ్యం వర్గ ఒక వస్తేనే ఇంకా వసేస్త రైస్ పెట్టేయాల రైస్ పెట్టేసి కర్రీ చేసుకోవడము తెచ్చుకోవడము ప్లాన్ చేసుకుంటా తినడం ఫన్ చూటం పాడ పడుకొనే స్టార్ట్ అయిపోయింది నాకు డి టైం కూడా పడుకొని చంపుతున్నాను పదకొండకి నైట్ పోర్ ఎ బడుకడినికి అలా నువ్వే మాట్లాడ ఒకటే కాదు మాట్లాడాల్సిన ఓకే
అవునువు మాట్లాడతాను నిన్ను చాలా రోజుల నుంచి క్రికెట్ గురించి తెలుసు కోవాల అనుకుంటున్నాను
ఎందుకు ఆలోచన ఎవరు చెప్పారు
అంటే మన దేశంలో ఎక్కువగా ఇష్టపడే క్రీడా క్రికెట్ కాబట్టి నేను క్రికెట్ ఎంజాయ్ చేయకపోతే ఎ
పోడు న తెలుసుకోవాలి అ ఇష్టప
అంటే నాకు నాకు అది ఇష్టమే చెప్పాలంటే అే నాకు అది ఇష్టమే నాకు అప్పుడప్పుడు అది చూసినప్పుడు నేను దాన్ని చనా ఎంజాయ్ చేస్తాను క్రికెట్ ని కానీ నాకు సరిగ్గా చూడ్డానికి రాక పోవడం వల్ల స్కోర్స్ తెలియకపోవడం వల్ల నేను నాకు ఇంట్రెస్ట్ పోతుంది అందుకు నేను క్రికెట్ గురించి నేను క్రికెట్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను
యస్ బాగా తెల్సు ఏం డౌట్ ఉన్నాయి అడుగు చెప్తా
ఊ ఊ డౌట్స్ అని కాదు ఓ ఒక మ్యాచ్ ఎట్లా జరుగుతుంది అని చెప్పు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీ సెంట్ గా మనకి క్రికెట్ క్రికెట్ అది టి ట్వంటీ వరల్డ్ కప్ లో హ్ ఇండియా వర్స్ ర్సెస్ న్యూజిలాండ్ జరిగింది. కాదా
గెలిచింది. ఎస్
యా గెలిచింది. సో ఆ స్కోర్స్ ఎట్ల వాచ్ చ్చినయి. అసలు ఎట్లా మ్యాచ్ జరిగి గింది. వాళ్ళు ఎట్లా విన్నాయ్ నారు అనే అది చేప్ప
ఇన్ ఆ మ్యాచెస్ లో మూడు రకాలు ఉంటాయి. ఒకటి టీ ట్వంటీ అంటే ట్వంటీ ఓవర్స్ ఉంటుంది.
ట్వంటీ ఓవర్స్
ట్వంటి ఓవర్స్ ఉంటాయి టి ట్వంటీ అం
అంటే మ్యాచ్ మ్యాచ్ కి ట్వంటీ ఓవర్సా
ఇన్నింగ్స్ మన టీమ్ ఒక ట్వంటీ ఓవర్స్ అడుతుంది. అపోసిట్ టీం ఒక ట్వంటీ ఓవర్స్ ఆడుతుంది.
ఓకే ఓకే హ్
ఆ టి ట్వంటీ అదే ఓడిఐ అయితే ఫిఫ్టీ ఓవర్స్ ఉంటుంది. అ వాళ్లకి ఫిఫ్టీ ఓవర్స్ మనకి ఫిఫ్టీ ఓవర్స్ అది వన్ డే జరుగుతుంది. దాని వన్ డే అని కూడా అంటారు. అయితే టెస్ట్ అయితే ఫైవ్ డేస్ ఉంటుంది. దానికి లిమిటెడ్ ఓవర్స్ ఉండదు లిమిటెడ్ టైమ్ ఉం టుంది. ఆ టైం లో ఎన్నీ ఓవర్స్ చేస్తే అన్నీ ఇవే ఓవర్సె అన్నమాట
ఓకే ఓకే
చేస్తారు. టెస్ట్ లో ఆ టీ ట్వంటీ ఆ టెస్ట్ లో డ్రాస్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటయి.
లాస్ ఆ
టీ ఆ డ్రాస్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. డ్రా టీ మొన్న జరిగింది. ఆ మొన్న జరిగింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ అది ఫస్ట్ ఆ రెండు స్టేజ్లు తీస్తారన్న మాట ఒకటి గ్రూప్ ఏ గ్రూప్ బి ఏషియా టీమ్స్ కొన్ని అట్ల అన్ని మిక్స్ అయితయి.
హు
ఆ ఫస్ట్ దీంట్లో వెయిట్ టీమ్స్ పెట్టి దీంట్లో వొరన్ టీమ్ తీసి దానిలో టీమ్స్ పెట్టి డెన్ పిసి సెమీఫైనల్ చేస్తారు ఆల్ టీములో ఆ నాలుగు టీమ్లు సెమీఫైర్ అయిపోయినంక ఫైనల్ రెండు వచ్చినయి. న్యజిలాండ్ వచ్చింది న్యూజిలాండ్ గుడా బా ఆడు వచ్చింది న్యూజిలాండ్ వరకు కూడ పోకుండా సౌదా ఆఫ్రిక ఊవండ వచ్చి పాప్ము ఓడిపోయింది న్యూజిలాండ్ తో మన్లు వాష్ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఏం చేయలేకపోయినారు వాళ్ళు ఫైనల్ టూ ఫిఫ్టీ ఫైవ్ కొట్నారు మనోళ్లు అన్ కాదు సంజయ్ సామ్సన్ వల్ళ ఓ లాస్ట్ ట వాల్ హనియందు వచ్చిన లాస్ట్ మూడు మ్యాచ్లు మూడు హాఫ్ సెంచరీలు రెండు ఎయిటీ నైన్లు
హాఫ్ సెంచరీ అంటున్నా మరి ఎయిటీ నైన్ అంటున్నా అంటే
హాఫ్ంచర అంటే ఫిఫ్ పైన ఫిఫ్టీ కొట్టడం హాఫ్ ఎంచరీ ఫిఫ్టీ పైన ఫిఫ్టీ ప్లస్ అది
ఆ ఎయిటీ నైన్ అంటే ఇక ఫిఫ్టీ ప్లస్సే కదా!
మొత్తానికి ఆ అంటే ము అట్లెట్ల కొట్టిన్నాడు అని ఇప్పుడు మామూలు కావు మంచి స్కోర్ అకౌంట్ ఇస్తది ఫిఫ్టీన్ నుంచి అంటే ఆఫీన్ ేరుంటాయి తన ముప్పైెలకి అట్లా పటులు పేయరు రోటి అట్లా మూడు హాఫ్ సెంచరీలు కొట్టిన నాను మూడు ఫిఫ్టీ ప్లస్ లా స్కోల్ కొట్టినా నేను అర్థం
మ్హా
అర్థమైంది
ఆ
ఉ అట్లా మర నే ఒకటే చెప్పినోటె ఉ అంటే అది ఆ
అంటే మొన్న మొన్న జరిగిన స్లో శుభం గిల్లు వీరు అయితే ఎందుకు ఆడలేదు
శుభమన్ గిల్ కంటే బెస్ట్ శుభమన్ గిల్ వీల్ళ మన ఇండీయా వాళ్ళ ప్లాన్ ఏంది శుభమంగిల్ ని మనకి పర్ఫెక్ట్ ఆ త్రీ ఫార్మేట్ అంటే టీ ట్వంటీ మూడు చెప్పినం కదా. ఆ ఫార్మేట్ కి కెప్టెన్ గా చేద్దాం అనుకున్నారు. కానీ కొత్తగా వోచ్చినాడు టెస్ట్ స్ట్ కి చేసినారు. ఓ డి ఐ కి చేసినారు రీసెంట్ గా శుభమంగిల్ అన్ని శుభమం గాడు ఓడి బ్యాట్స్మన్ ఓడికి మంచి గా ఆడతాడు టెస్ట్ ఓడికి టీ ట్వంటీకి అంత మంచి ప్లేయర్ కాదు ఆడు
ఆ హమ్
ఆ మన పేర్లు చేప్పుడు కదా ఆ వాడు మంచి ప్లేయర్లు కాదు అనమాట అంతగా వాహంగ్ అంటే మంచిగా ఆడోల్ టీ ట్వంటీ ల్లో చాన్ మంది ఉన్నారు అందుకే వానిు తీసుకున్నా అనమాట కెప్టెన్ నీ సూర్యకుమార్ పెట్టినా ఇప్పుడు నెక్స్ట్ ఓడి ఆడిననుకో శుభమన్ గిల్ కెప్టెన్ టెస్ట్ అ శుభమన్ గిల్ ఏ కెప్టెన్ అందుకు వాన్ని పెట్టలేద్ టెస్ట్ కి ఆ ఓడియకి శుభమంగిల్ కెప్టెను ఆ దీనికి మాత్రం స్ కై
అ ఓకే అంటే ఇప్పుడు టి ట్వంన్ టీ లో టీ ట్వంటీ ఒక రోజు జరగదా
టీ ట్వంటీ ఒక రోజు కాదు కదా మూడు నాలుగు గంటలో జరిగిపోతది
మరి ఆగ్ ఓడి ఐకి దీనికి రీ రే తేడా ఏమీ
ఓవర్స్ ఎక్కువ గదా దీనికి ఇరవై ఓవర్లు తక్కువ టైం పడుతది ఓడి అంటే పొద్దున్న స్టార్ట్ అయితే రాత్రి అయితది
అంటే ఒక రోజంతా ఆడతానే ఉండల్లా
ఎస్ అంటే పొద్దు నుంచి మధ్యాహ్నం లం టార్ వరకు ఒక ఇన్నింగ్స్ ఆడతారా అంటే ఒకరు బ్యాటింగ్ ఆడతారు తర్వాత దాన్ని చేస్ చేయాలి కాబట్టి ఇంకొక ఇన్నింగ్స్ ఆడతారు టెస్ట్ అయితే నాన్ స్ త్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెస్ట్ ఉంటది టైం అయిపోయింద వరకు
ఓకే ఓకే
అలా అనుకుంటరు ఆడు నీక్ ఇంట్రెస్ చాలుంటే ఆడాలి దాన్ మీద ఏంస ఇంట్రెస్ట్ ఉంటే ఆడాలి
ఇంకా విరాట్ కోహ్లీ రిటర్ అయిపోలేద్ కద ఇంకా
ఇచ్చేసినాడ ఓడి ఒకటి ఇవ్వలేదు అంతే టి ట్వంటీ కి టెస్ట్ కి ఇచ్చేసినాడు
అవునా
రోహిత్ శర్మ విరాట్ కోహిలి ఇద్దరు ఇచ్చినారు టీ ట్వంటీ ఒడియా ఇవ్వలేదు ఒడికి ఆడుతున్నారు ఎందుకంటే ఒడియాకి ఒడియాలో హైయర్ సెంచరీ సచిన్ టెండూల్కర్ కు ఉన్నాయి అది కూడా ఎన్ని ఉన్నాయి వంద ఉన్నాయి ఇ అంత కొట్టలేదు సెకండ్ ఎవరి ఉన్నాయి విరాట్ కోహ్లీ ఉన్నాయి ఎన్ని ఎనభై ఆరున్నాయి ఇంకా ఫోర్టీన్ సెంచరీస్ కొడితే రికార్డు బ్రేక్ చేయొచ్చు కానీ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చాలా తక్కువ అందుకే రీసెంట్ గా మూడు సెంచరీలు ఏమో కొట్టిన్నాడు ఒక ఫైవ్ సెవెన్ ఇన్నింగ్స్ లైనింగ్ మన్న న్యూజిలాండ్ ఆడినప్పుడు మూడు మ్యాచ్లకి రెండు రెండు సెంచరీలు కొట్టి లైన్ గా మూడు మ్యాచ్లు కూడా సెంచరీ కొట్టేవాడే కానీ స్కోర్ ఎక్కువ లేదు టార్గెట్ ఎక్కువ లేకుంటె కొట్టేస్తుండే డెబ్బై పై కొంది దాంలో కూడా
ఓ ఓకే ఓకే ఉహు
చరీస్
ఎస్ సచిన్ వంద అంటే సచిన్ ఆడిన మ్యాచ్లు ఆ మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందలు అనడినాడు విరాట్ అడిన మచ్ రెండు వందలు అరవయ్య ఆయన ఎయిటీ ప్లస్ ఉన్నాడు సెంచరీస్ సచిన్ ఈ ఇప్పుడు సచిన్ తీసు ఏందీ ఇరవై నాలుగు ఏళ్ళు విరాట్ కోహ్లీ తీసుకెలింది పన్నెండేళ్లు సచిన్ ఇంటర్నేషనల్ కి పదహారేండ్లకి వచ్చినాడు బట్ హీస్ నాట్
ఉం ఓకే ఓకే
సరేలే పడుకో ఉం ఉం బాయ్